చెప్పూ
చొప్ అది పావడాలైతే రేటు పడతాయి మూడు వేలు నాలుగు వేలు పడతాయి ప్యూర్ పట్టు
ఊహు
హ్మ్ అవును మీకి ఆఫీస్లో హోలీ సెలబ్రేషన్ చేసుకోలే
చేసుకోలే
ఏమి మాకు మా కూడా చేయలే
పెన్స్డే మాత్రం రంజాన్ ఉగాది సెలబ్రేషన్స్ ఉన్నాయి
హ్మ్ మాగ్గుడా ఉంది నేనేం నార్మల్ గానే ఏసుకోబోతా
నాకు డ్రెస్ లేదు ఏం లేదు జీన్స్ ఉంది జీన్స్ ఏస్కబోతారోస్
నేనేమి నార్మల్ చూడిదార్ చూడిదార్ ట్రెడిషనల్ అంటే నేనేమి తెచ్చుకోలే గాని నార్మల్ వేస్కొ నిబోతా తంతే వాళ్ళు ఏమైనా చేసుకొని నాకు అనవసరం నేను ఏ కంపెనీలో కూడా హెత్నిక్ వేర్ ఏస్కోన్లే అ మచ్చద్
మా వాళ్ళు సారీ కట్టుకుందాం అంటాన్నారు
మా ఆఫీస్ లో అయితే సోమవారం అయితే చీరలు కట్టుకొని వస్తారమ్మా స్వామి
ఉహు
ఏడా నేనదంతా మేనేజ్ చేయలేను
హ్మ్
హ్మ్ నా వల్ల కాదు నాకు కట్టుకునేకే రాదు ఫస్ట్ ఆఫల్ చీర టిక్ టిక్ టిక్ టిక్ టిక్
ఏం పాటలు పిచ్చజోష్లో ఉన్నావే
ఏం జోస్ అమ్మా ఏమి నైట్ షిఫ్ట్ బతుకులం
గేయ
ఊ ఇటుజూడు ఒక ఆమె కోడలికి కిడ్నీ దానం చేసి బతికించిన అత్త అంట ఈ కాలంలో మేలమ్మ ఉ కొంతమంది ఉంటారు రాసి రంపాన వెట్టి సస్తాంటరు అత్తగారు
అమ్మ ఏదో ఈ ఆ రాశి వాళ్ళ ఫలితాలు మాత్రం ఓ రేంజ్ లో చూపిస్తున్నారు ఏం జరుగుతదో ఏ మరి
కాని మేలా ఆమె వాళ్ళ ఆ కోడలు కోసం బాగా హెల్ప్ చేసింది మా అక్క మా అన్న వాళ్ల వదినైతే మా పెద్దమ్మనే ఏమ్ మెడబట్టి బయటికి గెంటింది తెలుసా
ఆ
మొన్న గృహపవేశం జరిగితే కూడా మా పెద్దమ్మ రాలే ఇప్పుడు మా మన మాకు మనకు హాస్టల్స్ లో ఎల్పిజి గ్యాస్ ఇష్యూస్ ఉన్నాయి గదా
హ
దానికి మా పెద్దమ్మ ఫోన్ చేసి ఏమి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా నేను ఆ రోజు అంత బాధపడితే కూడా అయమ్మ అనకుండా రూమ్ తీసుకో మనకూడదా అని చెప్పిందంట మా అమ్మతో ఆ కోపం వచ్చింది. మొన్న ఫోన్ చేసి నిన్న ఫోన్ చేసి డ మాట్లాడి మాట్లాడినట్టు మాట్లాన్న నేను ఏమి అలిగినావంట ఏ మీయర్ అలిగవా కాల్ లిఫ్ చేయలేదు అనింది ఏం లేదు నాకు షిఫ్ట్ టైంమింగ్స్ చేంజ్ అయినాయి అని జొప్పిన
ఆ
ఏమో చేస్తావో చేస్ స్తావొ అని వెయిట్ చేసిందంట నిన్న అంతా
హలో
హలో
ఏం మేడమ్ ఏంజేస్తన్నవ్
ఏం చేయలేదమ్మా ఊరికేనే ఉన్న ఫోన్ చూస్తాన్న
హ ఏమ్ నద్దర్రాలేద
నిద్దర్ రాలే ఆ నిద్దర వచ్చే
పొగులు నిద్దరబోయినారు కదా అందుకే అనుకుంటా
ఊ యాడ నిద్రపోయినా ఒక హాఫ్ అన్ అవర్ కూడా నిద్రపోలే
ఆ ఆఫీస్ రేపు ఉంది కదా
రేపు ఉంది పోవాల
ఉమ్
ఉమ్ ఏం లా మాకు ట్రైనింగ్ ఉంటది కాబట్టి డే గడిచిపోతుంది
ముందు షిఫ్ట్ అంటే ఈ షిఫ్ట్ బాగుంది కదా
ఆ ఫైవ్ థర్టీ టు టూ థర్టీ షిఫ్ట్ బాగుంది
ఉమ్
ఏం లా రెండు బ్రేక్లు అయిపోతానే లాగౌట్ టైం వస్తుంది
అంతే
మళ్ళీ ఖాళీగా ఉంటే అయిపోదు టైము
ఉమ్ ఏదైనా చేస్తా అంటే
సివిల్ చేసినామంటే అయిపోతుంది టైం ఉమ్ అందుకే నేను
హ రేపటి నుండి స్టార్ట ఆ రివ్యూ
రివ్యూ కాదు ట్రైనింగ్ ఉంది రేపటి నుంచి ఆ ఈ వారం మంత తా ఉంది
మొన్న అది ఏందో చెప్టాంటివే
ఏంది
పాత్రే చేసినా లేదంటే ఏదో దానికి వస్తారు అని
నో అథరైజేషన్ చేసినారు
ఉమ్ చెకండ్రి ఇంకా ఆత్రేకు
నో అథరైజేషన్ కేసిన అని చెప్నారు అది ఎప్పుడు టూ థర్టీ లాగౌట్ అయితే టూ కి పిలిచి చెప్నరు టూ నుంచి బడ్డీ అప్పు చేయమన్నారు సీనియర్స్ తో కూర్చోబెట్టినారు ఆ అన్న ఏమో బాగా ఎక్స్ప్లెయిన్ చేసాం నాడు ఇంకొక అమ్మయింది మా కొలిగి ఇద్దరు ఉన్నారు సైకోసాడిస్ట్ లో ఏమో నాకు కర్థం కాదు గాని వల్ చప్పింద్ నోరు ముస్కొనీ విను కుండా ఓవర్క్షన్ గా అదన్నా ఇదన్నా అట్ల అన్నా ఇట్ల అన్నా ఆ అన్న చెప్తున్నాడు కదా ఈనండి అంటే ఆ అన్నకు అర్థమయింది ఆ నా మెంట ఆ అన్న మెంటాలిటీ ఎట్లా అంటే వర్క్ కంప్లీట్ చేయ్యాలా ఇ డౌట్ చెడగండి ఫైన్ వర్క్ వేరే వాళ్ళ షిఫ్ట్ చాల అండర్ సిక్సిటీ చేయాలని సో అట్లాంటప్ అప్పుడు డిస్టర్బ్ చేస్తారు ఎవరైనా నేను చెప్పన అన్న మీకు డిస్టర్బ్ అవుతుదేమో మాకు అర్థమయింది లేండి రేపు వచ్చి బర్డే అప్పు అవుతాంలే మండే అని చెప్పిన్నా ఏం లేదులేంటమ్మా పర్లేదులే అం వాడు అంటే ఒ అన్న డిస్టర్బ్ అయితది మీరు కాన్సన్ంట్రేషన్ చేయలేరు అంటే మీరు నన్ను అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ మా అని పేరడిగినాడు చెప్పిన అంటే వచ్చి బర్డే అప్ పౌతము
వాళ్ళకి కూడా టార్గెట్స్ ఉంటాయి వాళ్ళు కంప్లీట్ చేస్ ళ వాళ్ళ అదే పనుగా ఎక్స్ప్లెయిన్ చేయలేరుగా ఆ అంటే ఆ అన్న అ అన్న మైండ్ సెట్ లో ఉంటది కదా ఇంకా ఇన్ని చేయాలని
అంటే వేరే వాళ్ళు ఫిఫ్టీ చేసినారని అన్న మళ్ళ సిక్స్టీ చేయాలని అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ అన్నా చేయ్యిల్లని నేను అన్నా ఫిఫ్టీ సిక్స్టీ ఏ మొద్దులే అన్న ఫిఫ్టీ ఫైవ్ చేయండి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది అన్న ఓకే అమ్మ ఫీఫ్టి ఫైవ్ చే చేద్దం లే అన్నడు అట్లాంటప్పుడు మనం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ థింగ్ కాదు నా దృష్టిలో నేను ఒకప్పుడు పో ఎప్పుడు అం టే ఏటు ట్ ట్వంటీ ట్వంటీ ను ఎప్పుడో ట్వంటీ వన్ లోను వేరే కంపెనీలో పని చేస్తా న్ టి
మ్మ్
వేరే అమ్మాయి ఫైవ్ హండ్రెడ్ జేసింది నేను ఫై ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ చేయాల అని టార్గెట్ పెట్టుకోని కొట్టిన తెలుసా
హు
మ్ అందరు షాక్ మామూలుగా మేం జేస్ ఇది హండ్రెడే అమ్మల్ చేసింది నేన్ చెయలేనా
మ్
నే కొట్టి వడేష్నా చూడు బ్రేక్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ కూడా తీస్ కోకుండా నైన్ అవర్స్ లో నే ఫైవ్ హండ్రడ్ కొట్ న ఫై ఫిఫ్ ఫిఫ్టీ ఫై
హు హ్మ్
మ్మ్ చేయాల అనుకుంటె చేస్తా మ్మ్మ్
అది బా నేర్చుకునేసినాం అన్ టే ఇంగా అది ఇంగ ఏముంటది దూసుకొని వెళ్ళిపోత్ చ్చా
ఈ కంపెనీలో కూడా ఫస్ట్ అర్థం చేసుకొని లూప్ హోల్స్ ఎతు కొనీ మనం ఎట్లా చేయగలం ఎట్లా చేస్తే ఫాస్ తోస్తాది అది కనుక్కొని అందరికంటే ఒకటి ఎక్కువ ఉండాల ప్రతి మంత్ ఇంజన్ యూరాల అది టార్గెట్ పెట్టుకున్నా అంతే
ఎంత ఇస్తారంట మీకు ఇన్సెంటివ్స్
ఏమో మూడు వేలు అంటున్నారు
అవునా ఆ ఒక్కదానికా
ఒక మంత్ కి
ఒక మంత్ కి త్రీ తౌసున్ ఆ
మ్ మనకి ఇంత టార్గెట్ అని ఉంటది మాకు మ్మ్ పర్ డే ఫర్టీ ఫార్ర్టీసి మంత్ ఎండ్ లో నువ్వు హై ఉన్నా న్నావు అంటే వచ్చేసి తది వాడు టి ఎల్ మ టియల్స్ ఏం అట్లే ఏమి స్ట్రిక్ట్ ఏం లేదు ప్రతి ఒక్కరికి ఇన్సెంటివ్ వచ్చేలా చూస్తారు. డెఫిసీడ్స్ ఉండకూడదు ప్లస్ క్యూసీ చేసినప్పుడు ఎర్రర్స్ రాకూడదు అంతే. ఎర్రర్స్ రాకపో వాళ్ళే ముందుకు లక్కపోతారు ఉ అది వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళు కూడా చెప్న్నారు మీరు బాగా చేస్తే మేము ఆ సైడ్ నుంచి చి కూడా సపోర్ట్ ఉంటది మీర ఎంత సపోర్ట్ చేస్త మేము అంతే సపోర్ట్ చేస్తాము సీనియర్స్ కి బానే సపో పొట్ చేస్తున్నారంట. సో ఓకే అని నేను అనుకున్నాం.
ఆ ఎంత మంది ఉంటారు మీ దాంట్లో ఆత్ వళ్ల్
ఏమో తెలిదు నాకు ఇంకా మొన్ననే ఫ్లోర్ కి వెళ్ళింది. వన్ వీకే సీనియర్స్ లో పెద్ద ఇంటరాక్షన్ జరగలే మాకు సో తెలిదు నాకు. ఇప్పుడు మూ చే ఇప్పుడు నిన్ను బడ్డీ అప్ చేయమన్నా. కాబట్టి.
ఉమ్.
అప్పుడు ఒకన్న తెలుసు. అన్న పేరు కూడా మర్చిపోయిన నేను.
బాగ అలవాటైపోతుంది ఇంగ.
నేనేమో అన్నతోనే బడ్డీఅప్. పోతా అంతే.
హు నాకు కూడా అవ్వాలని ఉంది మా. కు ఒక అక్కుంది ఆ అక్క అసలు ఏం చెప్పలే. చేసుకుంటా పోతంది. ఇంగ నేను అర్థం చేసుకున్నా. ఇంగ వాళ్ళు కూడా చేసుకోవాలి కదా వాళ్ళు. నువ్వు అడగడం కరెక్ట్. కావలనిచెప్పి గొమ్మునయితున ఇంగేం చేసేది
అన్న మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు అదే మండే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేపిచుకుంటే స్టార్టింగ్ లో ఏమో ట్రైనింగ్ ఉందం న్నారు వేరే రూమ్ క్ పంపిస్ సారు ఆ ఫ్లోరుకొ తెలుగ్ ఊమ్
ఆహా
చూడాల
ఓకే
ఉహు
ఏంది బేల్ గురి చేసుకున్నారన్ నా ఫ్రెండ్ చెప్పా
ఉ చేసుకున్నాము తిన్ లేదా
తిన్నా తిన్నా బాగుంది
అవునా స్పైసీ ఉందంటా నీకెట్లా ఉంది
ఆ నాకేం అనిపిలే రా సినిమ కద ఏ అనిపి లైట్ కారం అనిపించింది అంతే
ఉహు ఒకే